హలో
హాలో
ఇలా వినిపిస్తున్నారా ఆ ఆ ఆ
హాలో
వినిపిస్త్ ఆ వినిపిస్త్ తిన్నా
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది చెప్పు హాలో పో
ఈ వినిపిస్తుంది చొప్పురారే
ఆ చొప్పు నా క్కు వినిపిస్తుంది ఏం చేస్త్ తున్నావ్
నేనా కూర్చో నున్నా నువ్వేం చేస్తన్నావ్
నేన్ చదువుకుంటున్నా
అవ్నా ఏం చ్ ఏం చదువుకుంటున్నా
హెచ్టిఎంఎల్ ఒకసారి ఉన్నాడు వాడే మోగర చెడేమో చేస్తున్నా
ఆ మీకేమి కోర్స్ రిజిస్టర్ చేసుకోమని ఏం చెప్ పలేదా
చెప్పారు కానీ అన్నిీ పేడే ఉన్నాయి ఫ్రీ కోసం అంటే ఫ్రీ కోసం వెతుకుతుదున్నా అని పేడే ఉన్నాయి
భారతి పెట్టిందిరా
ఆది చూడాలి నేను ఇంకా ఒపన్ చేలే
ఆ ఆా
ఓ భారతి నీకు తెలుసా
అవును నకు తెలీదా మా కాలేజే అబిల్లా
అవునా నాకు ఫ్రెండు ఒక అసెంంలో
అవునా ఇ ప్రేసం బనవు
నేను సిక్స్త్ నువ్వు
నేను అదే
హ నేయర్ కాలేజ్
ఆ
కాలేజ్ ఏది
గవర్మెంట్
హమ్
నువ్వు
ఉమెన్స్ కాలేజ్ ఇక్కడే బెంగళూరులో
ఆహా
ఫ్రీ మీకుఫీ లెద్ లేద్ పీజి ఏం బాలే
అవునా మాకు ఫ్రీనే కానీ మేము స్టే చేయాలి పీజీ లో ఉండడాని కి కొంచం ఫీ కట్టుకోవాలి
హాస్టల్ లేదా మీ కాలేజీలో
ఉంది దాన్ని కూడ పే చేయాల
హ్మ్ కానీ గవర్నమెంట్ అని పేరు ఎందుక మరి
అంటే ప్రైవేట్ లో చాలా ఎక్కువ ఉంటుంది ఫీజు గవర్నమెంట్ లో అయితే సీట్ వస్తుంది కొంచెం బేసిక్ అమౌంట్ కట్టాలి
ఆంధ్ర నా మీరు
అవును అవును
ఊ మరి సమ చారులు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ
ఏంటి
ప్పాలి అంద్రూ బాగున్నారా మీ అమ్మ నాన్న అన్నయ్య బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్
అందరూ వా
ఎందుకు నవ్వుతున్నారు అవునా నేను బానే ఉన్నా ఓకే ఓకే స్టడీస్ వల్ల స్ట్రెస్ అయితున్ ఆ అసలు చదు చ తినబుద్ధి కాదు పొడు కోవాలన్ ఉమ్ నడవదు
హాస్పిటల్ కి ఎల్లాల్సింది
వెళ్ళా నిన్న అంతా నార్మల్ గానే ఉంది పిచ్చి లేదు బ్లడ్ ప్రెషర్ లేదు అంత నార్మలే ఉంది
మీకు ఎక్కువ పింపుల్స్ వచ్చాయే అది ఏమన్నారు రు హలో
వెళ్లాను నా ఫ్రెండ్ తో కాలంతో నార్మల్గానే ఉంది క్రీమ్ చా
ఆ చెప్పండి
అలా వస్తుందా క్రీమ్స్ అది పై అయ్యింది బిల్లు పోయిన ప్రతిసరి టూకె టూకే
ఉ
అవునా తర్వాత రాగా నే మన కేలి బాయ్స్ కనిపి ప్పించేశారు అహ
అవునా అంత రిచ్ మీరు లు
రిచ్ ఏము కాదు నా మొహం పాడిపోయింది అబ్బాయి ఒప్పుకోవాలిగా మరి ఇలా ఉంటే ఇలా ఒప్పు ఒప్పుకుంటారు మ్యారేజ్ దగ్గరకు వస్తుంది నాకైతే
అవును కరెక్టే లెండి
హు ఇంకా వన్ ఇయర్ లో సరిపెట్కపోతే ఎవరు చేసుకోరు పెళ్లి ఇంకా సన్యాసి
అయ్యాయో ఎలా అండి మీరు ఇలా మాట్లాడితే ఎవరో ఒకాయే ఒక బక్రా దొరుకుతారు లేండి
నేనే బకరా అవ్వకూడదు కదా హు
అహ అవును అవును కరెక్టే
హు నేను బాగుంటేనే వాళ్ళు బాగుంటారు అంతే కదా నేనే ఇలా ఉంటే నాకన్నా వాళ్ళ చండాలంగా ఉంటే
అవును కష్టమే
అవును కష్టమే చెప్పండి మీకు పానీపూరి ఇష్ట మా
ఆ ఇష్టం చాలా ఇష్టం మీకు
దొరుకుతుంది అక్కడ ఇక్కడ ఈ ఓకే ఓకే అంతేం బాగుండదు కానీ తినాలి కాబట్టి తినాలి
అంటే మీకు ఇష్ టమా
మ్మ్ హ్మ్ లేదు నాకు నా బాయ్ ఫ్రెండ్ అంటేనే ఇష్టం ఇంకెవ్వరు ఇష్
సిగ్గుండాలండి మీరు ఇలాం మాటలు మాట్లాన్
ప్చ్ టే బాయ్ ఫ్రెండ్ ప్రియారిటీ
స హ్మ్
టి సమాచారాలు మీకు మీ బాయ్ ఫ్రెండ్ అంటే ఇష్టం ఉండదా, లేదు మా ఫ్రెండ్ ఇది ఏమో చేసి ఇచ్చింది తింటున్నా ఆమె చేయి చేతి వంట, అమృతం తింటే లైఫ్ ఫ్లం బతికేయెచ్చు మార్నింగ్ వద్దు ఈవెనింగ్ వద్దు నైట్ వద్దు
అయితే ఇప్పుడు మీరు అ తినేసి బతికేస్తారన్నమాట
అంతే
ఆ రేపు కాలేజ్ లేదా మీకు
ఈరోజే వచ్చ ఊరు నుంచి
మ్మ్ హ్మ్
మళ్లీ కాలేజ్ కెళ్లి ప్చ్ మళ్ళీ హాస్ స్పిటల్ కెళ్ళి ఇప్పుడు చా పీజి లైమ్ ఫుడ్ బాగోదమీ
ఆ
వెల్లా లేదు వా ఇప్పుడు మీల్కు వ టాబ్లెట్ వేసుకొని బనానా తిని పడుకోడమే
ఆహా మీకు బనానా అంటే ఇష్టమా అండి
కాదు లేదు కానీ నాకు డ్రాగన్ ఫ్రూట్ అంటే ఇష్టం ఆరెంజ్ అంటే ఇష్టం నీకు
నాకు గ్రేప్స్ మ్యాంగో డ్రాగన్ ఫ్రూ ట్ కివి ఇలాంటివన్నీ ఎక్కువ ఎక్కువంది ఇష్ మీరు మనిషి కాదు మీకు మ్యాంగో టేస్ట్ తెలియదండి అసలు మీకు టేస్ట్ బర్డ్స్ లేవు చీ
ఇయర్ బర్డ్స్ కదా అవి ఏమో బడ్స్ అన్నారే నాతో ఇయర్ బడ్స్ ఒకటే ఉంది.
అవునా టేస్ట్ బడ్స్ అండి అది నా నాది ఇయర్బడ్స్ కాదు మనిషి అన్నాక ప్రతి ఒక్కడికి ఉంటది.
కానీ నాకు లేదు మేబి అందుకే అందరూ వదిలేసి వెళ్పోతున్నారు.
ఇంకా అండి
చెప్పాలి మీరు తిన్నారా మీరు
ఆహ్ మేం తిన్నం.
ఊహు బా గునింద ఫుడ్ పీజీ లో
ఆహ్ పర్లేదండి తినేలానే ఉండింది
హు
ఆహ్ మీ ఏ ఏంటండి సామాన్ సౌండ్లు అన్నీ చేసుకుంటా ఏం వంటగదిలో ఉన్నారా ఏంటి అవును.
ఒక టూ మినిట్స్ తినస్తలే చల్లార్పోతే బాగుోద్ మళ
ఆహ్ అవునా అండి సరే అండి
నీ రూమ్మేట్స్ ఏం చే ఏమేమీ చేస్తున్నారు.
ఒకరు నిద్రపోతున్నారు ఇంకొరు ఏమో చే పని చేసుకుంటున్నారు కాలేజ్
హు హు
మీ రూమేట్స్ ఎం చేస్తున్నారు.
నా రూమ్మేట్స్ ఒక్కరు పాండిచర్రి ఇంకోక్కరు భారతిచర్రి
ఆహా ఇంకా మీరు పీజీలో ఫుడ్ బాగుంటుందా.
ఎం అస్సలు బాగోదు ఓ మార్నింగ్ టైమ్స్ ఓకే ఓకే ఆహ్ ఈవినింగ్ గురించి ఈవినింగ్ ఏం పెట్టారు అసలు బటర్ నాన్ నేను తిననే తినను
మ్మ్
ఇంకా నైటు చికెన్ ఎప్పుడెప్పుడు ఉంటుందో అప్పుడప్పుడు బాగుంటుంది లేకపోతే లే
హ్మ్ హు
మ్మ్ వాష్ రూమ్ లో లైట్ పని చేయి ట్లేదు గుడ్డి అయ్యి
ఓనర్ కి జెప్పాలండి మరి ఫీజ్ కట్టిచ్
చెప్పాలి ఏమో చెప్పేకి ఒకలా అది కూడా ఇంట్రోవర్ట్ థింగ్స్ అండి మేము ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రావట్ కాదు, హా చెప్పాలి అదే నేను చెప్పాను కదా, ఒకరు పాండిచ్చేరి ఒకర్ భారత్.
మరి అంత ధై ఇంట్రోవాట్ ఉండకూడదండి
ఉండకూడదు ఏమో నోట్లో మాట్లే రావు అసలు
చయిందినండి కట్ చేసి మళ్ళీ చేస్
సరే సరే చేయండి బాయ్